చెప్పాలి ఈరోజు నేను మ్యాథ్స్ సార్ కెళ్ళి చేతులు జూపించానక్క సార్ నైట్ అంత ఇట్లొచ్చేసింది ఇప్పుడు గూడా సార్ హెడెక్ ఉన్నదంటే నువ్ వెళ్ళి రెస్ తీసుకోమ అని జెప్ ఎప్పుడు నన్నే తిడతారక్క ఎవ్వరున్న అసలు అబ్బాయిలు ఉన్నారని కూడా పట్టించుకోరాక ఏ హారిక అట్లానా చే తిడతారు అ ఒక ఎనర్జెటిక్ గా కనిపించింటారు కాబట్టి ఆయన నిదుర్కోవచ్చ ప్రతిదీ అక క్లాస్ లోఫ్ ఫార్ములస్ నన్నే అగుతు సారు ప్రతిదినన్న ఉండను క్లాస్ హ్యాపీగా ఉంటాం కాబట్టి నేను అన్నిటి హ్యాపీగా ఫీల్ అవ్వాల అంత మందిలో నే పేరు పిలుసున్నారంటే సెపరేటు హ కాదు
నిజం గా నే
అరే అక్క తిడతున్న అక్క సారు
వడ
నార్మల్ గా మాట్లాడతారు మాట్లాడుతూ ఫామ్లస్ అడుగుతారు అక్క ఇ నేర్చుకున్నా అద నేర్చుకున్నావా అయ్యాయో ఇ ఎవ్వరిని పోయిట్ చేరక్క ఇట్లా క్లాస్ లో హోమ్ వర్క్ అందరు చేయకపోయినా ఫస్ట్ నన్ను వచ్చి అడుగుతారు అక్కడ చేసి నవ అనేసి చెప్పే అంతా వరకు పర్ఫెక్ట్ గా చెప్పారు ఆ చెప్తా అది నిజం అవటదు మం మర్ద్దం అదు చెప్తా కానీ ఎక్కువ కాల్చ్చు అంటే ఆయన బిల్ అ వాళ్ళకి మాట్రిక్స్ మా్యాట్రిక్ సెస్ ఒక్కటి అయితున్నాయియ అంట అక్క సార్ చెప్పిన టూ త్రీ క్వశ్చన్స్ వచ్చ అంటే మీతో పేపర్ ఏమి వాళ్ళ చూసినది లేదంట అ తెలిసిన లేవు కాబట్టి వాళ్ళతే మాక్సిమమామ ఫోన్ కాాల
తీ యార్స్ సారీ త్రీ చాప్టర్స్ అన్నా మన చేతిలో ఉంటే కొంచెం స్కోప్ ఉంటేది మనకి
మా ఫ్రెండ్ రామరెడ్ కాలేజీ ఏవి
ఒట్టి వేస్ట్ ఫెల్లో చెప్రా
ఇప్పుడ లడ్డు తెట్టుకుంది మాట్లాడి మాట్లాడి అయిపోయా లడ్డు తె నాదుదు రామరెడ్డి కాలేజ్ లో అయితే వాళ్ళ మ్యాక్స్ అందరిక సిక్స్టీ చేసేసారంట అక్క సెవెంటీ కి మయిన్ ఎక్జాన్ కాద ఇ జయింటి యూనే కానీ వాళ్ళ సార్ తెప్పించారు అంతాకా సిక్స్టీ మార్క్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళతో వాళ్ళతో మా తెలిదక కానీ ప్రతి ఒక్కరికి సిక్స్టీ ఉన్నాయండి అలాయ వే కూడాే అన్న నేమో ఒక వళసారి తెప్పించాలంట అసలు చదివే వాళ్ళకంటే చదవని వాళ్ళకి మార్క్స్ బా వచ్చాయంటా ఒక మ హ్యాండ్ రైటింగ్ ఒక్కటి బాగుంటదిఅక్క అమ్మాయికి నైీ ఫైవ్ పర్సెంట్ నేన్ స్వీట్ తినను అక్క అక్క నేన్ స్వీట్ తినను అక్క నేన్ తిన్
పర్లేదుల్